అండి
హాయండి వెళ్ళొచ్చారా పాప దగ్గరికి
వెళ్ళానండి నిన్న సండే కదా సండే అయి ఫోన్ చేసి ముందు రోజే ఫోన్ చేసి రా మమ్మీ నా కోసం స్నాక్స్ అయిపోయినాయి ఇవి అయిపోయినాయి అయ్ పోయినాయి ఒక పెద్ద లీస్ట్ చెప్పింది
ఆ అలాగే ఎలా ఉంది మరి పాప బాగుందా బాగ చదువుతుందా
ఏడుస్తూనే ఉంటది పో పోవద్దు పోయిన కాబట్టి ఇగ ఏడుస్తనే ఉంటది తీస్ కేళ్ళొచ్చు కదా మమ్మీ ఉండలేకపోతున్నా మమ్మీ కష్టంగా ఉంది మమ్మీ కొంతమంది మాట్లాడట్లేదు మమ్మీ సార్ వాళ్ళు మొన్న కసిరిచిల్లు మమ్మీ ఇదే ఇదే టాపిక్ మాట్లాడుతా ఉంటది
అయ్యో
మ్
మేము కూడా అలాగే వచ్చాంలేండి అది అసలైతే గురుకులాలోనే చదివాను నేను కూడా
ఇంత బాధ ఉంటదా అని మా పాప నేసిన తర్వాతనే నాకు అర్థమయింది
ఉంటాది ఉంటది కచ్చి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ వేలో ఉండే బాధ వాళ్ళది మన అంటే పేరెంట్స్ లాగుండే బాద పేరెంట్స్
ఎన్ని రోజులు నిద్ర రాలేదో తెలుసా అండి ఇప్పుడు అసలు నిద్ర రావట్లేదు అమ్మాయి ఒకవేళ పడుకునే టైమ్ లో ఆమె గుర్తొచ్చిందా ఆ ఖతం ఇగా ఆ రోజు నిద్ర పోయిందన్న అంటే అసలు రానే రాదు ఏం చేతాందో పడుకుందో లేదో అనేసి బాగా ఆలోచిస్
శ్రం మొత్తమా
లేదు సిక్స్ మంత్స్ కోచింగ్ నవోదయ సెంటర్ లో వేసా కోచింగ్ సెంటర్ లో ఉమ్ డిసైడ్
గురుకుల కూడా బాగుందండి ఇది ఉంటది చూడు మామూలుగా వేరే గురుకులా
అవునండి దానికి ఆల్రెడీ టైం అయిపోయిందిలే గాని గురుకుల కంటే కొంచెం నవోదయ బెస్ట్ నవోదయ కంటే సై సైనిక్ బెస్ట్
సైనిక్ ఎంత దారుణంగా ఉంటది భరించలేరు
ఉం అది భరించలేదనేసి నవోదయనైన మల్ల కొంచెం మెరిట్ స్టూడెంట్ అన్నమాటీమే
ఆ
ఏ నవోదయ రాపిద్దాం అంత స్ట్రిక్ట్ సైనిక్ పంపియలేను అంత హార్డ్ వర్క్ చేయలేదు ఆమె చాలా సెన్సిటివ్ అనేసి
గట్టిగా ఉండే వాళ్ళకైతేనే అది అవుతది
ఆ అవుతది అట్లనేసి ఈమె చాలా సెన్సిటివ్ అని నవోదయకి పంపించాను
ఊ
నవోదయకు సీట్ వొచ్చిన కూడా వెళ్ళను మమ్మీ ప్లీజ్ మమ్మీ అని బ్రతిమిలాడుతా వెళ్ళ వెళ్ళను మమ్మీ అని బ్రతిమలాడతాంది కష్టపడి చదువుతా సీట్ తెచ్చు కుంటగానీ నన్ను పంపొద్దు అని నాకు ఏమంటారు అడుగుతాను అన్నమాట
అంటే సీట్ తెచ్చుకుంటాను కానీ నన్ను పంపియకు ఇంటి దగ్గరే ఉంటను అంటుంది
ఇప్పుడు ప పంపించావు నిగ నీ కోరిక కాదనకుండా చదువుకుంటా మమ్మీ సీట్ వచ్చేలాగే చదువుకుంటా ప్లీజ్ మమ్మీ నన్ను పంపియొద్ మమ్మీ అంటుంది
అయ్యో
వాళ్ళ డాడీ ఆమె ఏ చెప్తే దానికి ఇట్లా తలాడిస్తా ఉంటాడు ఓకే ఓకే ఓకే అని
అయ్యయ్యో
ఊ అంటే వాళ్ళ ఆ డాడీ తోటి ఫోన్ మాట్లాడకుండా ఫోన్ కట్ చేయదు మాకు డైలీ మ డైలీ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు ఫోన్స్ మాట్లాడుకునే టైమింగ్ అనమాట
అవునా
పాపతో మాట్లాడాలంటే సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు చేసుకోవచ్చు
ఊ
ఈ టైమ్ లో ఫోన్ చేసి వాళ్ళ డాడీ ఇంట్లో లేకపోతే ఏం వద్దులే రేపు మాట్లాడొచ్చు అంటే వినదు
మాట్లాడాలి ఇంకా అంతే కూతుర్లు అందరూ తండ్రికి
చాలా సపోర్ట్ అండి ఈ అమ్మాయి అసలు ఒక్క చిన్న మాట్ ట కూడా అన్నివ్వదు ఎందుకు అరుస్తాన్నావ్ మమ్మీ లోపలి బోరాదు నువ్వు అని ఇట్లా ఇట్లా మాకు సమాధానం చెప్పిది అన్నమాట ఆమె
చాలా చాలా పెద్ద మనిషి లాగా మాట్లాడుతది
ఉ
మల్ల వాళ్ళ డాడీ సపోర్టే లే తను నాకు అసలు కొంచెం కూడా
అంతే మీ చిన్నమ్మాయి అన్నా మీకు ఉంటదా లేదంటే తను కూడా వాళ్ళ డాడీ సైడే
త్రమే నాతో డాడ్ ఒక మాట అన్నాడనుకో పోదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామా రెడీ లాలాల్సే పో పో పోదామా అంటది అట్లా చిన్నావా కన్నా పెద్ద ఆమెకి చాలా తేడా ఆ ఒక చిన్ నేను కాస్త ఏ డ్చినట్టు అనిపించినా కూడా మా పాప అసలు వేగ వినదు మా చిన్నది అయితే అసలు ఆగదు
ఉ
అసలే ఉన్నవాళ్ళ డాడీతో గొడవ పెట్టుకుంటది
అంతే ఒకళ్ళు తండ్రి సైడు ఒకళ్ళు తల్లి సైడు
ఆ అవునండి
ఎక్కడ వేశారు నవోదయ కోచింగ్
హనుమకొండ హనుమకొండ ములుగు సైడ్ వేసాను
అవునా
ములుగు రోడ్ లో స్ఫూర్తి నవోదయ అని ఉంటది
హ్మ్
దానికి చూసేసాను అన్నమాట కొంచెం రేటింగ్ ఉన్నాయి చూసి
అంతే మంచిగా చెప్పే మంచిగా చెప్పే దగ్గర వేస్ స్తేనే కదా మనం వర్త్ ఉండాలి కదా డబ్బులకి
పిల్ల అన్నమాట అక్కడ ఎట్మాస్ఫియర్ గానీ ఆ ఫ్యాకల్టీ గాని అట్లా బాగుంది అని తెలుసుకొని అందులో వేసి వచ్చినం మా స్ట్రీట్ నుంచి ఇద్దరిని ఇద్దరు పిల్లల్ని పంపించారు అంటే మా పా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు కూడా
అంటే ఇప్పుడు సొ ఓన్లీ నవోదయ కోచింగ్ ఏనా లేదంటే తనకి క్లాసెస్ కూడా జరుగుతాయి ఐదు ఇప్పుడు ఫిఫ్త్ అన్
ఆ లేదండి ఇక్కడ ఇక్కడున్న స్కూల్లో ప్రజెంట్ మేముండే స్కూల్లోనే ఈ అకాడమిక్ ఇయర్ అనేది రన్ రన్ అయితా ఉంటది
ఉ
తను డిసెంబర్ వో డిసెంబర్ లో నవోదయ ఎగ్జామ్ ఉంటది
ఉ అవును
డి ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ ఇక్కడ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసేస్తాది త్రీ మంత్స్ లో
అవునుహెయిర్
అంటే వాళ్ళ ఇక్కడ ఫ్యాకల్టీ ఆమెకు బాగా సపోర్ట్ అనమాట
ఆ అలా ఉంటే బెటర్ లేదంటే కొంతమంది ఉంటారు ఇంకా మీ పాప రాట్లేదు టీసీ ఇచ్చేస్ తమది ఇది
లేదు వాళ్ళ ఫోర్స్ వల్లనే మీ పాప మెరిట్ కదా ఇందులో పంపించండి సీట్ తప్పకుండా వస్తదని వాళ్ళు చెప్పడం వల్లనే నవోదయ కోచింగ్ సెంటర్లు పంపించ్చి వచ్చానండి
అ
సండే పోయిన తర్వాత స్టార్ట్ చేస్తే మళ్ళీ సండే వచ్చి దాకా ఆమె కోసం ఎప్పుడు సండే వస్తదా అని ఎదురు చూడడమే మాకు ఇంకో ఆలోచన ఏమి ఉండట్లేదు ఇగ
అట్లే ఉంటది మనం ఇక్కడ మనము అక్కడ వాళ్ళు ఒకటే ఆలోచన
ఆ ఒకటే ఆలోచన అండి తనయి అయితే నై వస్తున్నావు కదా సండే వస్తున్నావుగా ఎప్పుడు ఫోన్ చేసినా ఫస్ట్ ఫస్ట్ మాట్లాడేది మాటే సండేకి అన్నీ సర్దుకున్నవా మమ్మీ
ఉహు
ఆ సర్దుకున్నా అని చెప్పాలి స్నాక్స్ చేత్తవా కొనుక్కొత్ తవా
హుహు
మా పాప డైలాగ్లన్నీ ఇవన్నీ
అదే కదా అక్కడ ఏం దొరకవు కదా తినడానికి అనట్లా
అంటే యాక్చుల్గా ఆ అవును స్నాక్స్ ఒకవేళ ఫుడ్ గిట్లా ఎప్పుడైనా తినబుద్ధి కాకపోతే తింటామా తింటరని ఇంట్లో నుంచే స్నాక్స్ చేసుకొని ఎళ్తా
ఉ
చేసుకుని వెళ్తే ఒక వన్ వీక్ కంటిన్యూ చేస్తది తర్వాత ఏవైనా కావాలి అంటే నాకు వీలుపడి తనో చేస్తా లేదు అంటే స్నాక్స్ బయటనే తీసుకొని వెళ్తా
ఊ
ఉమ్ గచ్చెకోడీలు లేకపోతే బిస్కెట్స్ కానీ ఇంకా ఆమె అడిగిద్ది బోంది ఒక అర కేజీ అట్లా ప్యాకెట్ తీసుకొని ఏళ్తా
అదె
లాగా తింటది స్నాక్స్
అంటీ అలసిన్కాయా ఇల్ అంతేలీదు నేను నిన్నే అన్నిన్ ఒక నిమిషం ఆగండి ధన్యవాదగులు ఉమ్ చెప్పండి చెప్పండి
చెప్పండి ఆ చెప్పండి మీరు
చెప్తున్నారు కద ఏదో
ఆ పాప గురించే చెప్తున్నా కదా తన్తో ఇట్లా తనతో ఇట్లా నడుస్తు దండి ప్రజెంట్ తను లేక ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తా ఉంటది
ఇప్పుడే ఇలా అంటే ఎలా ఒకవేలా సీట్ వచ్చి మళ్ళీ పంపిస్తే అప్పుడేం చేస్తారండి
అదే అర్ధం కావట్లేదు తను ఏమంటుందంటే మ్యాథ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే తీసుకుపోతవా అంటుంది
ఉ
త్వరగా నేర్చేసుకుంటే సిక్స్ మంత్స్ ఉంచకుండా ముందే తీసుకెళ్తావా అని అడుగుతుందండి
ఉ
చాలా ఫాస్ట్ అనమాట నేర్చేసుకుంటా తొందర తొందర తీసుకెళ్తావా ఏం చేసినా చేసేలాగా ఉండాలి అంతే కదా నీకు అంటంది చెప్పినాం ముందు అయితే నువ్వు ప్రాక్టీస్ చేయనయితే చెయ్యి తర్వాత ఆలోచిద్దాం అన్న నట్టుగా వాళ్ళ డాడీ నేను చెప్పినామండి ఏం చేస్తుందో చూడాలి
ఉమ్ బాగానే బానే చదువుతాదిలేండి మాటలు చూస్తుంటే
ఉమ్ చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కాకపోతే మాతో ఉన్నప్పుడు పెట్టిన ఇంట్రెస్ట్ కంటే ఇప్పుడు చాలా తక్కువ అని నాకు అన్పిస్తుంది
ఊహూ
అంటే మనం ఉన్న దానికున్ను లేని దానికి తేడా తెలుస్తుందండి టే పేరెంట్స్ ఉన్నప్పుడు ఇంట్రెస్ ట్ ఎక్కువ పెట్టడం ఇప్పుడు ఆం మేము లేమని మా ఆలోచన మీదనే ఎక్కువ ఉంటుందనిపిస్తుంది
తను అడిగింది కదా ఎట్లా అంటే సీట్ వస్తే పంపించన్ పంపించద్దు మమ్మీ అని సరే పంపి తనకి తన వైపు నుంచి మంచిగా పాజిటివ్ గా ఆలోచించేలా మీరు మాట్లాడండి అట్లయితే తన ఇంటిపై ధ్యాస పెట్టుకోదు కదా
ఆ నేను అట్లే చె ఊ అవునండి అట్లే చెప్పాను నేను ముందు అయితే ఇప్పుడు వన్ మంత్ లో నేర్చుకుంటావా టూ మంత్స్ లో నేర్చుకుంటావా ఈ టూ మంత్స్ అన్నా తను హ్యా పీ గుంటదనేసి సరే టూ మంత్స్ లో నేర్చేసుకో తర్వాత ఆలోచిద్దాం అన్నట్టుగా తనకు హ్యాపీగా ఫీల్ అయ్యేలా అనే మేము కూడా చెప్తున్నాం అన్నమాట
నువ్వు సీట్ తెచ్చుకో తొందరగా నేర్చేసుకో నువ్వ ఏది అడిగితే అది ఇస్తాను అలా చెప్పారనుకో ఇంటిపై ధ్యాస పెట్టదు కదా
చెప్తానండి అవి ఎన్ని చెప్పినా కేవీ అవసరం లేదు మేమే కావాలి డాడీ కావాలి డాడీ కావాలండి ఆమెకి డాడీకి ఫోన్ చేయవా డాడీకి వీడియో కాల్ చేయనా అంటది ఇంకా వాళ్ళ మేడము వీడియో కాల్ వద్దని వాళ్ళ మేడం అంటది
ఊ
ఊ ఓకే అండి మీరు బిజీగా ఉన్నట్టున్నారు
ఊ పర్లేదు మాట్లాడండి బిసీ ఏం లేదు
ఊ ఇంకా తిన్నారా
మధ్యానం తిన్నా అండి మీరు
ఊ లంచ్ చేశానండి మధ్యానం చేశాను
అవును
వంటలు చేస్తారా మీరు
చేస్తాం హాస్టల్లో ఫుడ్డు బాలేదు అనమాట
ఓకే
ఇంకా ఫుడ్ పాయిజన్ అవ్వడము ఇన్ఫెక్షన్ అలా అవుతుంటే ఇంకా రూమ్ చూసుకొని కాలేజీ దగ్గరలో రూమ్ తీసుకున్నాం మా ఫ్రెండ్స్ తో పాటు
అవునా మీది లోకలే కదా మమ్మీ వాళ్ళతో ఉండరా
ఆ లేదండి అంటే అలా దూరం అది ఇంకా కొంచెం నేను యాక్చువల్ గా హైదరాబాద్ లో లేను వేరే దగ్గర ఉన్నా మ్ నేను ఎగ్జామ్ రాశాను నాకు ఇక్కడ బ్యాంగ్లుర్ లో సీట్ వచ్చింది
ఓకే అన్నా
యూజీ ఎక్జామ్ రసా రసా అన్నమాటా ఇక్కడ వైఎస్ఆర్ అడ్మిషన్ సో ఇంకా ఇక్కడే ఉంటాను నేను
ఓకే అండి చదువు మీద ఫోకస్ చేయండి జాబ్ వచ్చేస్తుంది ఆల్రెడీ
మీరు అన్నట్లు జాబ్ వస్తే మీకు ట్రీట్ ఇస్తలేండి
ఓకే అండి మాకు చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు మీకు దగ్గరలో ఉన్నారా లేదా కనుక్కొని మీ ఇంటి దాకా గూడా వచ్చేస్తా
ఓకే అండి ఓకే నేను మళ్ళీ ఫ్రీగా ఉంటే మీకు చెప్తాను మాట్లాడుకుందాం బాయ్
బాయ్ అండి